హలో
ఆ
చెప్పు
చప్పాలే నువ్వే
చెప్పు ఏం చేస్తున్నావు
ఏం లేదు
తిన్నవా ఆహా ఏం జేషినవ్
నువ్వేం చేస్తున్న చల్ల గాలి వస్తుంది కదా
వాన పడతాడంటావా
వెదరు కండిషన్ చూస్తే బాగానే వాన పడ గాలి ఎలా వస్తాని పైకి ఎక్కిన
బావుతానా
అ లైట్ గా
మంచి ఆ క్లౌడ్స్ ఎట్లని
హా హా
ఆ నవ్వుతున్నావంట్రా
క్లౌడ్స్ నల్లగా ఉంటాయి హి హి
హుహూ అంటే ఇది చెప్పే ముందు నువ్వు నవ్వి చెప్తున్నావారా
మరి నువ్వు అడిగెయ్ క్వశ్చన్ ఎట్లుడేయ్ తెలుసా
కాదు కాదు ఒక్కసారి నేను పెట్టింది చూడు
ఏం పెటినవు
ఫాస్ట్ డోంట్ వేస్ట్ టైమ్
ఆ రాయల్
సేబ్బిటు
ఉమ్
ఓకే ఉ ఉంది లే ఉందీ లే బుక్ ఉన్నది
కాదు
మ్మ్
నేను నీకు అది పెట్టలే కదా వేరేది పెట్టినా కదా
ఆ వేరేదే పెట్టినావు కానీ ఆ మొన్న రాసినా కదా మొత్తం ఒకటేసారి
ఆ ఇది రాయలేదా
ఇది రాయలే పోర వెట్నంగాదా
చెప్పు
నా బ్యాంకు బుక్ కరబ్ అయింది బ్యాంక్ అకౌంట్ లో పోవాలే బ్యాంకు పోవాలే
అ ఆ ఒక అకౌంట్ తీయాలంటే ఎట్లా తీయాలి తెలుసా నీకు
తెలుసు
ఏం చేయాలే ఒక అకౌంట్ తిపించుకోవాలంటే
ఫస్ట్ ఆధార్ కార్డు జిరాక్స్
హ్మ్
పాన్ కార్డు జీరాక్స్
అవన్నీ వాళ్ళకి జీరాక్స్ తేసి ఇయ్యాల ఒరిజినల్ ఇయ్యాల
జీరాక్స్ ఇయ్యాల ఒరిజినల్ నువ్వు ఎందుకు ఇస్తావ్
మళ్ళా తీసుకొని ఇస్తారు కదా
దంట్లో ఏమున్నా జిరాక్స్ ఉండాల అవి ఫామ్స్ అనేవి సబ్మిట్ చేయాలా పైకి
చేశాకా
పాస్ ఫోటోసు
అప్పుడే అప్పుడే దిగి ఇయ్యాల చిన్నప్పటి ఇయ్యాచా
నన్ను ఐడెంటిఫై చేసి చెప్తారు చిన్నప్పుడు ఏదతే పనికిరావంటారు కొంచెం గుర్తుపట్ అంటే ఓకే అంటరు
హ్మ్ అవును అందుకే ఎప్పుడ ఎక్కడూ ఫోటో చూసి పెట్టుకోవాలి లేకపోతే ఇబ్బంది అయితది
అంతే గదా.
మేన్ గా ఈ మధ్య. చాలా ఫ్యాక్టరీస్ ఓపెన్ అయితున్నాయి తెలుసా.
ఏం ఫ్యాక్టరీస్.
సెమీ కండక్టర్ ప్యాక్టరీస్.
మన ఊళ్ళలో అయితే పత్తి మిల్లులుకి అయ్యే ఓపెన్ అయితాయి.
మన పత్తి మిల్లులు అవి మన ఊర్ల.
విలేజ్ వైబ్ ఒక డిఫరెంట్ వైబ్ ఉంటాది సిటీ కన్నా విలేజ్ వైబ్ బెటర్ అనిపిస్తాది.
ఆ. మెయిన్ గా ఎండాకాలం అయితే చుక్కలు కనిపిస్తాయి.
కాకపోతే ఎండాకాలం మంచి ఈతకు పోవచ్చు మంచిగా. అప్పుడైతే ఎండాకాలం బయట పడుకునేది మంచిగా చల్లాగా.
హ్మ్
ఇట్లా దోమల తేరా కట్టుకొని మంచిగా పడుకొనే.
అయినా మేము మేము ఒకసారి. పైన పడుకోరా. ఏది అక్కడ ఉన్నప్పుడు పైన పడు. మస్తూ అంటే మస్తూ గాలి వస్తాది.
ఆ.
ఎండాకాలనే మస్తూ గాలి వస్తాంది ఇగ. మస్తూ భయం అయింది తెలుసా.
ఎండాకాలం అంతే ఎక్కువ గాలిలు వస్తాయి.
గాలి వచ్చింది మళ్ళీ. కాకులు అవన్నీ మొతుకుంటున్నాయి.
ఆ
నైట్ పూట.
ఎందుకంటే ఎలిగి ఇస్తాయి కదా గాలికి చెట్టు గిట్ల పోతాయి కదా.
హ్మ్.
వాటికి మేలుకొచ్చి లేస్తాయి.
కానీ అప్పుడు నాకు భయం అయింది నాకు పడుకో బుద్ధి అయితాలేదు ఇగ. పడుకో బుద్ధి అయితాలేదు ఇగ. మేము మే అందరం లేసి ఇంట్లో పోయినాము ఇగ.
నువ్వు బయట పడుకున్నప్పుడల్లా ఎండాకాలం మార్చి ఏప్రిల్ మేలైనా వాన పడుతాది. చిన్న చిన్న చినుకులు పడుతా ఉంటాయి.
అదే పాడయి నుంచి ఉండేది ఇగ.
ఎండాకాలం స్టార్ట్ అయిందంటే ఎండలు కొడుతాయి ఈవినింగ్. గాలి వస్తాటాయి.
మంచిగా ఉంటాయి ఇగ. పైన ఫ్లోర్లు ఉన్నోళ్ళకైతే మస్తూ గాలి వస్తాది.
హ్మ్
మంచిగా వస్తాది గాలి. అసలు నేను ఒకసారి అక్క వాళ్ళ హాస్టల్ కి పోయినా. పోతే ఎంత ఉడుక ఉడుకపోషిందంటే అసలు నువ్వు తట్టుకోలేకపోయినా ఉడుకపోతేకి పైన ఫ్లోర్ పెంట్ హౌస్ ఉంటాది చూడు
ఆ
లాస్ట్ ఫ్లేర్ ప్లేస్ తర్వాత పెంట్ రోజు కావు ఒకటి ఉంటాది
ఆ
అలా
ఆ
ఎంత ఉడకపోతా ఆ ఫ్యాను ఎట్లా కూడా వస్తుందంటే చెవులు మొత్తం వేడెక్కిపోయేటట్డు
మాధగలుప్పుడు ఫోర్త్ ఫ్లోోరే మారజ
కరెక్టే కానీ పైని ఇంక ఏం లేదు అదే లాస్ట్
మా ఎడ స్ట్ అన్నారుే
లాస్ట్ డేనా
పైన ఒక పెం అవుదు ఉంటంది అంతే
ఆ ఆ పెయింట్ హౌజ ఉన్నాయి మరి నేను ఉన్నా అప్పుడు ఎంత ఉడకపోసిందంటే ఒక గాలి లేదు ఒక సుక్క అసలు పిచ్చి వేసింది బయట పంటే చాలా దోమలు అదే ఎప్పుడై పోతలాా అని ఎప్పుడు చూసినో నలైట్ అంతా
ఎందు వేణ మరి
నిద్ద్రనే వావట్లేదు అప్పుడు ఇక పని ఉండి ఉండాల్సి వచ్చింది ఇక కావాల హస్టల్లో ఉ అందుకు ఇక సుక్కాలు కనిపిస్తున్నాయి నిద్రనే పట్టలేదు నైట్ అంతా ఇ మొత్తం జర్నీలనే వడి సగనికి సగం ఆ జర్నీలో నా ఫోన్ మిస్ అయింది ఎంత భయమ వేసింది అంటే అప్పుడుక అంత భయ వేసింది రాతికి వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని నా ఫోన్కి రేం నేర్చుకుంటే అది నా బావలో వేసుకున్నట్టు నేను మర్చిపోయాను మర్చిపోయి అట్లానేేను అనుకున్నా బ్యాగ్ లేసుకొని
అనుకుంటే ఇ తర్వాతకి ఫోన్ తీసుకొని ఫోన్ చేసుకున్నా నా ఫోన్ అట్లా అతుందన్నమాట
ఏదా హాస్టల్ మరి
ఆ
అసలు స్పెషల్
హాస్టల్లో స్పెషల్ ఏంటిది అంటాను
మీర ఫో ఫన్ రోజు చె ఎవాజ మా
చికెన్ ఆ
అనుకుంటా బిర్యానీ పెడితే బాగుండు అది లాస్ట్ టైం కూడ పెట్టలేదుంటే లాస్ట్ టైమ్ లేముకు
మాకైతే రయితే నది గంట పోయేటప్పుడు కింద నేను వచ్చేటప్పుడే చూసిన ఐస్ ఉడతా
శికిధన
చికెనే కాకపోతే రైసు బిర్యానీ అయితే కాదు
హు ఉట్టి రైస్ ఎన
ఉట్టి రైస్ విత్ చికెన్ కర్రీ
ఎట్లుంటే అది మంచిగా ఉంటద
బానే ఉంది ఎట్లున్న తప్పదు అ
స్టార్టింగ్ లో బాగుందన్ను
బాగానే ఉంటది అంటే తిన్నానికి బానే ఉంది బాగోదు అట్లేమి ఉండదు ఇంట్లో వేరు ఇంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ వేరు ఇక్కడ వాడే ఇంగ్రీడియట్ నీ పేరు
వాళ్ళు ఎస్టండేది చూసినావ
అంటే తింటనే టేస్ట్ తెలుస్తది కదా
హు హు అవును అందుకిళ్ళ పోగలు వతాయ
ఆ పొగలు రాకపోతే నిప్పులొతాయ
నిప్పులొస్తే ఏం చేస్తావ్ రా
ఏముంది పడేత్త
అయ్యా
ఒక ఒక మంచి బొమ్మ చెప్పు కొనుక్కుంటా నేను
టెడి బియర్ కొనుకో
అదు
డోరెమాన్ కొనుకో
అదు
మరి ఎం కా
నుంచి నా దగ్గర ఉన్న బొమ్మ ఎవరి దగ్గర ఉండద్దు అట్లా బ
టామ్ అండ్ జ
ఆ ఆ
టామ్ అండ్ జెర్రీ
టామ్ అండ్ జెర్రీ ఉంటది కదా దాదాపు అందరి దగ్గర
ఎవరి దగ్గర ఎవరు కొనుక్కోరు అట్లాంటి ఎవడో ఒకడు రాండం
అయితే ఒక ఒకటి తయారు చేసి ఇయ్యి
నువ్వు నేన
నువ్వే
అయ్యా నావల్ల కాదు తల్లీ
ఎందుకు కాదు
నేను బొమ్బలు కొట్టేటోన్న
అనుకుంటే సాధించందంటూ ఏమీ లేదు
అయితే నువ్వే కుట్టుకొని ఉంచుకో
ఉ ఉ నాకు అది అది నా వల్ల కాదనుకో
నీ వల్ల ఎందుకు కాదు
ఆ
నీ వల్ల ఎందుకు కాదు ట్రై చేస్తే కదా అయ్యేది
అంటే నువ్వు చేయచ్చు కదా నువ్వు చేస్తే
నేను చెయ్యను నేను వద్దు
ఆ
నేను చెయ్యను నాకు బద్దకం ఎక్కువ
ఓకే బాయ్
అడే
బాయ్
అప్పుడే టేమిన సేపోయిందా
ష బాయ్
బాయ్ బాయ్